హలో హలో
హలో హలో వినిపిస్త లేదా
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదు కూర్చొని ఉన్నా
అవునా ఆ హలో
ఉ
తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నాం
ఆ
ఏం చేస్తున్నారు
ఏం లేదు నేను కూడా ఇలాగే అవునా కుర్చొన్న ఇలా
అవునా కొంచెం డిఫరెంట్ గా సౌండ్ వస్తుంది ఫోన్ లో
ఆ సౌండ్ సరిగా వినిపించట్లేదా
ఆ వినిపిస్తలేదు కొంచెం బయట సౌండ్ వస్తుంది కావచ్చు
అవునా మా సైడ్ అయితే ఎక్కడ బయట మేము ఇంట్లోనే ఉన్నాం
అవునా
కానీ ఎందుకు వస్తుందో అలా మరి
ఫోన్ ప్రాబ్లమ్ కావచ్చు మనది ఓకే ఓకే
కావచ్చు మరి
ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదు ఇప్పుడు ఖాళీయే కదా అందుకే కాల్ చేద్దామని కాల్ చేసా
అవునా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందా మరి
ఆ వర్క్ అయిపోయింది అంతా అలా వర్క్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ టైం లో ఏం కర్రీ ఏం కర్రీ చేసిర్రు ఈరోజు
ఫ్రైడ్ రైస్ తిన్నాను ఇంకా
ఆ
ఏం లేదు అది ఏమంటారు టమాటా కర్రీ, వంకాయ కర్రీ
అవునా
ఆ అవే తిన్నం హ్మ్
ఏంటి మరి ఎక్కడ వెళ్ళలేరా అరి సమ్మర్ లో ఎక్కడికైన్నా వేరే ప్ర ప్రోగ్రామ్ పెట్టుకున్నారా మరి
హ్మ్ చాలా ఎండ ఉంది ఇగ వెళ్ళలేము
అవునా
సమ్మర్ కదా ఫుల్ ఎండా ఉంది ఇప్పుడే
ఆ హ మీ సైడ్ ఎండ ఉందా ఎక్కువ
అవును చాలా ఉంది
హ్మ్ హు
అ
సిటీలోనా
విలేజ్ లోనే ఉంటాం
ఆ విలేజ్ లో కొంచం ఎక్కువ ఎండ అనిపిస్తది ఇప్పుడు సిటీలో ఉంటే ఎక్కువ బయట వెళ్ళాం కదా అందుకే
అవును ఇంట్లోనే ఉంటారు
అవును
హ్మ్ హ్మ్
ఇంకా మాకైతే ఇంకా స్కూల్ ఉంది పిల్లల కు మార్నింగ్ వెన్ లేవాలి ఫైవ్ కి కుకింగ్ చేయాలి అది ఇది అంటే వెరైటీ వెరైటీ అడుగు వతరు మా ఇంట్లో అయితే మా బాబు ఒక్కడిష్ అడుగు తడు ఇంకో బాబు ఇంకో డిష్ అడుగుతాడు ఆ కుకింగ్ చేయడానికే నాకు చాలా టైం పడ్ తది మార్నింగ్ మార్నింగ్ అదంతా అదంతా అయిపోయాక ఆ చిన్న బాబు రోజుకొక కొత్త కొత్త డిసెస్ అడుగుతాడు ఇది కావాలి అది కావాలి అని
ఆ అన్ని చేసి పెడతారా మరి
ఇగ చేసి పెట్టాలి తప్పదు ఏం చేసాం
అది కూడా కరెక్టే
హ్మ్ మళ్ళీ చేసి పెట్టే వరకు వాడు ఊకోడు కూడా అడుగుతనే ఉండడు ఇది చెయ్ మమ్మీ ఇది చెయ్ మమ్మీ ఇది మమ్మీ అంటాడు అందుకే ఇగ తప్పదు కాబట్టి చేయాలి
అవును
ఆ
ఇంకా శివరాత్రి ఎట్లా జరుపుకున్నారు
ఆ శివరాత్రి అయితే బాగానే అంటే ఇగ ఏముంటాయ్ శివరాత్రి రోజు ఉపవాస్ సం ఉండాలి గుడికి వె వెళ్ళాలి ఇంట్లో పూజ చేసుకోవాలి అలా చేస్ కున్నం ఇగ
ఉపవాసం ఉన్నారా మీర్
ఆ ఉపవాసమున్నాం
నైట్ అంత ఏం తినకూడదా
అంటే డే అంతా ఏం తినకూడదు నైటు ఫ్రూట్స్ తినొచ్చు
ఆ మళ్ళీ మార్నింగ్
మార్నింగ్ ఏ గా లేచాక స్నానాలు అవి ఇవి చేసి పూజ చేసుకొని ఆహ వంట చేసుకొని తర్వాత పూజ చేసుకొని దేవునికి అది ఏంటిది దేవునికి సమర్పించి తర్వాత ఇక మనం ఉపవాసం ఇంగ వ వదిలేయాలి
ఉహు నైట్ అంతా జాగారం చేసిండ్రా మరి
నైట్ అంటే టూ టూథర్టీ వరకు ఉన్న తర్వాత ఇక నాకు నిద్ర ఆగలేదు పడుకున్న ఇగా ఊ
టెంపుల్ కి వెళ్ళారా మరి
ఆ టెంపుల్ కి ఎళ్ళా మీరు వెళ్ళిండ్రా మరి మీరు ఎట్లా చేసుకున్నారు
బానే చేసుకున్నాం
అవునా
టెంపుల్ ఉంది
ఆహ్ హా
అక్కడే అన్నదానం పెట్టిళ్ళు
అవునా మీ ఇంటిదగ్గర అంటే ఆహ్ ఉపవాసం రోజు పెట్టిండ్ర లేకపోతే శివరాత్రి రోజు పెట్టిండ్ర తర్వాత రోజు పెట్టిండ్ర అంటే మీరు ఉపవాసం ఉండలేరా
లేదు ఉండను
ఆహా ఉండలే రా
హు హు
ఉహు ఇంకా మరి
ఏం లేదు
హు ఇంకా ఏం చేస్తున్నావు మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు ఇంకా మీ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్లతోని మీ కాలేజ్ ఫ్రెండ్స్ తోని మీట్ అవుతారా అప్పుడప్పుడు
ఆ అవుతాం
అవునా ఎక్కడ మీ ఆ అంటే మీ ఇంటికి వస్తారా వాళ్ళు
ఆ ఎప్పుడో ఒకసారి వస్తరు ఏదైనా పిలిచినప్పుడు ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కలుస్తము
ఆహా రీసెంట్లీ షాపింగ్ ఏమైనా చేసారా మరి
రీసెంట్ గా అంటే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్
అవునా
కాళిగా
ఏం చేస్తారు డే అంతా ఇంట్లో మరి మీరు
డే అంతా ఇంట్లో పని చేసి తినడం పండుకోవడం తర్వాత ఆతా ఇంకా లేసి వంట చేస్తా
అవునా
ఇంట్లోనే వర్క్
ఆహా ఇంట్లోనే వర్క
ఇంట్లో వర్క్ పని చేసుకుంటా
ఆహా
డే మొత్తం ఖాళీగా ఉంట ఇగ
అవునా ఇంకా మరి ఎక్కడికి వెళ్తున్నారు సమ్మర్ లో? ఓ ఇంకా దేవ దర్శనానికి ఎక్కడికైనా వెళ్తున్నారా?
వెళ్దాం అనుకుంటున్నాం.
అవునా ఎక్కడికి?
తిరుపతి.
అందా తిరుపతి, అరుణాచలం వెళ్లండి. అరుణాచలం బాగుంటది కదా. తిరుపతి కూడా దగ్గరనే ఉంటది, అక్కడి నుండి అక్కడ ఆరాచలంకి కూడా వెళ్ళొచ్చు. బాగుంటాది అరుణచలం కూడా, మేము రీసెంట్లీ వెళ్ళాము అక్కడ.
అవునా
ఆ బాగుంటది, ఒక ఫిఫ్టీన్ కిలోమీ మీటర్స్ దూరం నడవాలి గిరి ప్రదక్షిణ కోసం. అంతా నడిచే ఓపిక ఉందా?
ఉంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంటె కొంచం చాలా దూరం ఈ ఎళ్ళ కాలంలో అయితే నడవలేం.
ఆ ఎండ కాలం నడవ లేరు అంటే ఈవినింగ్ టైమ్ స్టార్ట్ చేయాలి, గిరి ప్రదర్శన డే లో చేయొద్దు, ఈవినింగ్ టైమ్ లో ఆ చేసుకొని మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకోవాలి, భగవంతుని దర్శనం. ఒకవేళ ఎండాకాలం వెళ్ళినా వెళ్ళినా కానీ డేలో గిరి ప్రదక్షణ చేయ్యకూడదు, ఈవినింగ్ టైమ్ లో సిక్స్త్ ఉండి, అంటే ఇక మనకిగ ఎప్ ఎప్పుడు వీలు ఉంటే ఇగ అప్పుడు నుండి స్టార్ట్ చేయ్యాలి.
ఉమ్
ఉమ్ మంచిగా చల్ల చల్లని టైం లో అయిపోతది, నైట్ టైమ్ లో గిరి ప్రదక్షణ
ఆ
ఉమ్ మేమైతే ఎప్పుడు మొన్న ఒక టూ మంత్స్ అయితుందేమో వెళ్ళి, అప్పుడు కొంచం వాన పడుతూ ఉండే మేము వెళ్ళినప్పుడు, మేము డేలోనే చేసినం గిరి ప్రదక్షణ అక్కడ. కని మంచిగా అనిపించింది చాలా మంచిగ అని మనసు ప్రశాంతంగా అనిపించింది అక్కడ వెళ్ళినంక.
ఉహు
మళ్ళీ అలాగే తిరుపతి, ఒక టెన్ డేస్ అలా టూర్ వెళ్ళండి మీరు బాగుంట ఉంటది అన్ని చూసి రావచ్చు అక్కడ శ్రీకాళహస్తి. తిరుపతి
వెళ్ళొచ్చు కానీ ఇగ మా బ్రజర్ డ్రాప్ చేస్తాడు. హాలిడేస్ ఇస్తరో ఇవ్వరో
ఆహా అంటే ఇగ అందరికి అందరికి వీలైనప్పుడు వెళ్ళాలి.
ఆ